బావున్నారా
ఆ బాగున్నానన్న మీరు బాగున్నారా
ఉమ్ బానే ఉన్నా
ఆ మీరు హైదరాబాద్లో ఉంటారంటున్నారు కదా హైదరాబాద్లో ఏ ఏ ప్లేసెస్ బావుంటాయి చెప్తారా
హైదరాబాద్లో చూడదాల్సిన మంచి ప్లేసెస్ వచ్చేసి
ఆ
ఫస్ట్ వచ్చేసి చార్మినార్
ఆ
చార్మినార్ అంటే బట్ అది ఏంటంటే అది పులు కుతిబ్షాహీల కాలం నాటి ఉంచున్నది కాబట్టి అదొ ఒక చారిత్రాత్రమిగ కట్టడానికి ఒకే బటూ దాని నీట్నెస్ పరంగా అనేది అక్కడ పక్కా వరస్టుగుంటది
అవునవునన్న అంటే వింటున్నాను ఎక్కువ అందరు అక్కడ గలీజ్ కొంచెం ఎక్కువగా ఉంటది అంత నీట్నెస్ ఉండదు అని
మ్ ఉంటది ఇంకా ఇప్పుడు వచ్చేసి చూడాల్సింది వచ్చేసి హైదరాబాద్లో ఆ మంచి ప్లేసెస్ వచ్చేసి రాయదుర్గం అని ఒక వేళ్ళా ఆ మంచి ప్లేస్ ఉండే
రాయదుర్గమా
మ్ రాయదుర్గం అని మంచి ప్లేసెస్ ఉంటాయి
ఆ
దా ప్లేసెస్ లో బాగుంటది అన్నమాట మనం చూడటానికి మళ్ళీ ఏదన్నా షూట్ చేసుకోటానికి లైక్ ఏమంటారు మినీ ఫిలిమ్స్ ఉంటాయి కదా
అవును అవును అవునులే ఆ ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న ప్రీ వెడ్డింగ్స్ పెళ్ళి ముందు అలాగా
ప్రీ వెడ్డింగ్స్ అండ్ పోస్ట్ వెడ్డింగ్స్
ఆ
ఆ అట్లానే చేయడానికి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ అనమాట
ఆ
హమ్ అట్లా చాలా బాగా ఉంటుంది
ఇంకా ఇవి కూడా బాగుంటది కదన్న గోల్కొండ ట్యాంక్ బండ్
ట్యాంక్ బండ్ గోల్కొండ కూడా చాలా మళ్ళీ అసెంబ్లీ ఒకటి
ఆ ఆ అసెంబ్లీ ట్యాంక్ బండ్ ముందే కదాన్న నేను కూడా ఒకసారి చూసాను అన్న అది
ఉ ఉమ్ అక్కడ వచ్చేసి మళ్ళీ అక్కడ వచ్చేసి సాలార్జంగ్ మ్యూజియం అని ఏడవ నైజాం నవాబు కాటించాడు
ఆ
చాలా సాలార్జంగ్ మ్యూజియం కూడా చాలా పురాతనమైన వాళ్ళ వంశపార్యపరమైన వాళ్ళ చరిత్ర ఉంటది కదా ఆ చరిత్ర శాసనాలు ఇవిన్నిటిని కూడా అందరు లెఖించదగ ఒక పత్రాలు ఉంటాయి
ఆ
రాస ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు గోల్ కొండకోట దగ్గర పోతే అక్కడ మనం మిస్టీరియస్ ఏంటంటే మిస్టరీ మనం ఒక చోట నిలబడి పైన ఇట్లా చప్పట్లు కొడుతుంటే పైన నుంచి సౌండ్ వస్తుంది
అవునవును నేను కూడా ఒకసారి ఎప్పుడు టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చాను అప్పుడు వేరే వాళ్ళు ట్రై చేస్తుంటే నేను కూడా ట్రై చేసా గానీ అదేదో కింద చప్పట్లు కొడితే పైన ఎక్కు చుట్ట చుట్టూ స్తంభాలలాగా ఉండి అక్కడ వినిపిస్తుందిని అంటారు
ఉమ్
అవునవును మీరు ట్రై చేశారా అన్న
ఆ నేను వెళ్ళాను బా చాలా బాగుంటది ఆ ప్లేసు అది కూడా చాలా మిస్టరీ ఉంటది అక్కడ వచ్చేసి వాళ్ళు గోల్కొండ నవాబులు వచ్చేసి ఇక్కడ నిర్మించిన వాళ్ళ ఆ వాతావరణ ణ శైలి అదే మాదిరిగా వాళ్ళు వినియోగించిన స్నానపు గదులు ఆ స్నానపు గదులకు వినియోగించిన నీరు పోయే విధానం
అవును
అక్కడ కొలను నీటి కొలను అది అది ఎత్తు కునే విధానం గాని నీళ్లు బారే విధానం కానివ్వండి మళ్ళీ అక్కడ మన రాయితోనే మనం లాక్ సిస్టమ్ ఉంటంది వాటర్ రావడానికి
అంటే ఇప్పుడు మనం ట్యాప్లు ఎలా యూజ్ చేస్తామమో అలాగా రాయితోనే సిస్టమ్ ఉంటదా ఆ
ఆ రాయిని ఏంటంటే మనం ఎట్లా తిప్పితే ఆగిపోతాది.
ఆ
రైట్ సైడ్ దిప్పితే వాటర్ వస్తాయి. లెఫ్ట్ సైడ్ దిప్పేస్తే ఆగిపోతాయి.
ఓ అలాగా అప్పుడు రాజులు అలాగా వాడుకునే వాళ్ళు.
డిజైన్ చేసేవాళ్ళ అన్నమాట టెక్నాలజీ లేని రోజుల్లో
అవునవును
ఆ పాత్ర అసలు ఇప్పటికి కూడా అది చాలా ఆశ్చర్యపరిచింది నన్ను.
అవును అప్పుడు కాలంలోనే ఏదైనా కొత్త టెక్నాలజీ కొత్తది ఏమైనా ఉందా అంటే అప్పుడు కాలమే బాగుండేవన్నా.
అవును అదే మాదిరిగా మనం నేను వరంగల్ కూడా వెళ్ళినా కాకతీయుల నిర్మాణ స్థాయిని చూసినా, వరంగల్ కోట వెయ్యి స్తంభాలు గుడి.
మ్ ఊ వేయిస్తంబాలు.
ఆ వెయ్యి స్తంభాల గుడి దగ్గర కూడా చాలా అసలు మనం ఆ పిల్లర్స్ నిర్మాణ శైలిగానీ యండి అందులో వాడిన అత్యాధునికమైన టెక్నాలజీ కూడా మనం ఇప్పుడున్న టెక్నాలజీ కంటే అప్పుడే వెయ్యేళ్ళు వాళ్ళు మనకంటే వెయ్యి రెండు వేల ఏళ్ళ ముందే మంచి టెక్నాలజీని కూడా ఉపయోగించారు.
ఆ
ఆ అక్కడే ఒక టెంపుల్ ఉంది.
ఏది
ఆ మహాలలక్ష్మి టెంల్ అని ఒక టెంపుల్ ఉంది.
ఆ
ఆ టెంపుల్ లో కూడా ఇప్పుడు మనం ఎట్లా ఉంటదంటే ఆ టెంపుల్ కి కొన్ని హోల్స్ ఉంటాయి. ఇది గోపురం కి కొన్ని హోల్స్ ఉంటాయి అన్నమాట
ఆ
ఆ మన పూర్వీకులు వాళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్క హోల్ లో ఒక గోపురం నుంచి, ఒక యాభై అడుగుల ఎత్తు గోపురం ఉంటాది.
ఆ
దానికొచ్చేసి ఇరవై నాలుగు హోల్స్ ఉంటాయి. ఆ ఇరవై నాలుగు ఓల్సులో మన టైమ్ ను సెట్ చేసి పెట్టినారు ఒకటి. ఒకటవ హోల్కి వచ్చేసరికి
మ్ స్ ఓ అప్పుడు కాలంలో గడియారలు లేవు కాబట్టి అలాగా అది ఓకే
ఆ అట్లా ఇరవై నాలుగు హోల్స్ పెట్టి ఇరవై నాలుగు ఆ గోపురం కి యాబై అడుగుల గోపురంలో
ఆ
పెట్టి రెండు గాంగ లోనే సూర్యుడు ఆ హోల్లోకి వస్తాడు.
ఆ
మూడు గాంగలోనే ఒక హోల్ లోకి వస్తాడు.
ఆ
అట్లా మన పూర్వకులు ఏంటంటే ఆ సైన్స్ ని డెవలప్ చేశారు.
అవునవును ఇంకా ఒకటి ఏంటంటే అన్న ఆ సాలార్జ మ్యూజియం లోన ఎక్కడో ఒక గడియారం ఉంటుంది ఆ గడియారము ఇప్పుడు ఒక గంట అయినప్పుడు ఒకసారి మోగుతుంది రెండు గంటే అయినప్పుడు రెండు సార్లు అంటే మామూలుగా గంట ఉంటది కదా ఆ గంట రెండు సార్లు కొడుతుంది అలాగా మధ్యాహ్నం పన్నెండు అయ్యేసరికి పన్నెండు సార్లు ఆ గంట కొడుతుంది అన్న
చూసా చూసా నేను కూడా ఆ మిస్టీరియస్ చూశాను
సాలాజమ మ్యూజియ లోనేనా
చూసా చూసా నేను అహ్
అదే అదే ఎక్కడో కరెక్ట్ ప్లేస్ గుర్తులేదు గాని ఎక్కడో చూసినాను నేను
ఊ
దానికోసమని ఆ రోజు ఎంతగా వెయిట్ చేసినామో మధ్యాహ్నం
ఉమ్
పన్నెండు సార్లు కొడుతుంది పన్నెండు గంటలకి అలాగా
ఆ మ్యూజియం లో ఆ లాస్ట్ చివరి నవాబులు వాడిన వాళ్ళ వస్త కానివ్వండి వాళ్ళ ఆభరణాలు కానివ్వండి మళ్ళీ వాళ్ళు యూస్ చేసిన చిన్న చిన్న తుపాకీలు కానివ్వండి కత్తులు కానివ్వండి వాళ్ళు వాడి వా వాళ్ళు వాడిన ఎడ్ల బందులు గానివండి ఆ రోజుల్లోనే నా బస్సులు యూజ్ చేసారు అక్కడ
బస్సులు ఆ ఆ ఆ
ఆ నవాబు కాలంలోనే బస్సులు యూజ్ చేశారనమాట అది పట్టం నుంచి ఆ దిగుమతి చేసుకున్న బస్సులు అనిమాట అవి
ఉహూ
ఉమ్
ఇప్పుడు మీరు అక్కడ ఇప్పుడు అసెంబ్లీ ఇలాంటివన్నీ ఎలా ఉన్నాయో ఇప్పుడు సలార్జామ్ మ్యూజియం అంటే ఆ అక్కడ రాజులు ఎలా పరిపాలించారో వాళ్ళ వస్త్ర విధానం గాని వాళ్ళు వాడిన వస్తువులు గాని అలాగా ఇక్కడ కూడా మైసూర్ ప్యాలెస్ అని విన్న అన్న
ఆ మైసూర్ మహారాజ్ తెలుసు
ఆ అలాగా మైసూర్ ప్యాలెస్ లో కూడా సేమ్ అలానే ఉంటుంది అన్న మొత్తం వాళ్ళు వాడిన అంటే వాళ్ళు చూసుకోవడానికి అద్దాలు గాని వాళ్ళు కూర్చున్న డైనింగ్ టేబుల్స్ చైర్స్
ఉమ్
ఇంకా మంచాలు గాని వాళ్ళు వాడిన కత్తులు అలాంటివన్నీ చాలా బాగుంది మైసూర్ ప్యాలెస్ లో రీసెంట్ గానే చూసి నమాటికూడ
ఊ
ఇంక ఇక్కడ అసెంబ్లీ అంటే విధాన సౌధా అని సేమ్ అక్కడ తెలంగాణలో అసెంబ్లీ ఎలా ఉందో ఇక్కడ కూడా విధాన సౌదా అని చాలా బాగుంటది అన్న
ఉమ్
అలాగా
మైసూర్ మహారాజు ఆయన చరిత్ర కూడా చదివా నేను ఆయన ఆయన కులం కులం ఏమన్నా ఐడియా ఉందా మీకు
లేదు లేదు తెలీదన్న మీరే చానా చదివేసినారు అసలు
ఉమ్ ఆయన కులం వచ్చేసి ఆయన పెద్ద కుమారి అనే ఒక దేశస్ అతనికి సంబంధించిన అతనా
ఆ
ఆ మైసూరు చరిత్రగానే ఆ మహారాణిని కూడా ఆయన ఆ వాళ్ళ కులం కాకుండా వేరే కులం నుంచి ఆ ఆయన ఏమంటారు పూర్వం ఇంత వరకట్నం కాకుండా ఇప్పుడు మన సైడ్ ఇంతకు ముందు ఇప్పుడు అబ్బాయిలుకి అబ్బాయి స్తున్నారు అంతకు ముందు మనం అమ్మాయిలకి ఇచ్చేది ఎదురు కట్నం ఇచ్చి చేసుకుంటారనమాట
ఆ ఆ
ఉమ్
అదే ఇప్పుడు ఎలా ఉందంటే సిచ్యుయేషను ఒక అమ్మాయిని అమ్మాయిని ఇస్తున్నదే కాకుండా అమ్మాయికి కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేయాల్సి వస్తుంది ఇప్పుడు అప్పుల కాలంలో ఎలా ఉండేదంటే అబ్బాయిలే వ చ్చి అమ్మాయిలే అబ్బాయి వాళ్ళని అడిగే వాళ్ళంట అంటే మీరే ఎంత పెడ్ తారు అనేలాగా
ఉ ఉ అవును
అమ్మాయిలకే డిమాండ్ చేసేవాళ్ళు వాళ్ళు
అవును
మీ అమ్మాయికి ఎంత పెడతారు ఎంత ఇస్తారు భూమి
ఉ ఉ అవును
ఇప్పుడు అమ్మాయిని ఇస్తే చాలు అనుకునే రకంలో ఉన్నారు
ఉ అంటే మనం సొసైటీ ఆటోమేటిక్ గా ఆ ము మాట్లాడిచ్చే డెవలప్ అయితుంది
ఆ అంతే అంతే అన్న
ఉహు దానికి సంబంధించి అట్లుంది
ఊ
అయిందా భోజనం అయిందా మరి ఏంటి ఈరోజు డిన్నర్ స్పెషల్
స్పెషల్ అంటూ ఏం లేదు ఈరోజు ఇంటి దగ్గర నుంచి తీస్ వచ్చాను ఆ పెరుగు పెరుగు మజ్జిగచారు అని విన్నారా
ఉ విన్నా గాని బాగున్నాయి నాకు ఇష్టం కూడా అది
అవునవును అది చేద్దాం అనుకుంటున్నాను అన్న
ఉ ఉ ఉహు
ఊ
ఇంకా అందులోకి ఏమైనా కాంబినేషన్ వాడుతారా
అవును ఆ మీకు చింతకాయ తొక్కు అంటే తెలుసా
ఉ చింతకాయ చుక్ నేను చాలా బాగా తింటా పులుపు
ఆ అవును అది మజ్జిగలోకి అది కాంబినేషన్ బా తింటారన్న మా సైడ్
చింతకాయ తొక్కు బాగుంటుదా
ఆ బాగుంటుంది
మజ్జిగ చారూ లోకి
అవును మజీగాచార్లోకి తింటారు ఇంకా దాన్ని మొత్తం మామూలుగా ఇక్కడ వేరుశనగ విత్తనాలను ఆడించి పొడి ఉంటది కదా ఆ పొడి చేసి దాంట్లో కి వేసి మళ్ళీ తరువాత పెట్టేసి అలాగా ఉత్తది కూడా తింటారంటే అన్నం లేకి మజ్జిచార్ కాంబినేషన్ లేకుండా
ఉమ్
అలా కూడా తింటామండి బాగుంటుంది
అంటే నేను ఇప్పుడు ఈ విత్త విధానం ఇప్పుడే చూస్తున్నాలేండి
ఆ ఈ కర్ణాటక సైడ్ అయితే ఇంకా అసలు ఆ చింతకాయ తొక్క అనేది కూడా తెలీదు వాళ్ళకు అసలు
ఉమ్
వాళ్ళకి ఇలాగా మేము స్టోర్ చేసుకుంటాము అంటే స్టోర్ చేసు చకుంటారా దీన్ని ఎలా స్టోర్ చేసుకుంటారు అని అడుగుతారు
అవునా
ఒక్కో ఊరు ఒక్కొక్క పద్ధతి
ఒక్కక్క ఓకే ఓకే అండి
ఆ సరే అండి
ఓకే